హలో వెంకీ
నువ్వు ఫోన్ చేసినావు కదా ఇప్పుడు హలో
ఇని
నువ్వు నువ్వు ఫోన్ చేసినావు హలో హలో హలో
హలో హలో
హ హలో హలో
హలో అరే
నువ్వు నాకు ఫోన్ చేసినవా
ఆ చేసినా ఇప్పుడే చేసినా
కాలు కట్ అయిందా
కాల్ కట్ అయింది కానీ ఏం వినపడట్లేదు గా
ఆహా ఇప్పుడు నాదాంలో సిగ్నల్ లేదు బ ఇంకా అసలు నేను చేసినప్పుడు నీకు రాలే
ఏంటిది
ఇందాకల ఫోన్ చేసిన అది పోయింది ఒక కాల్ పోయింది నాది
నాది కూడా పోయింది ఒకటి ఇప్పుడు ఇప్పుడు కాలు ఇప్పుడు మళ్ళీ కాల్ కనెక్ట్ అయింది
ఆ
ఏం చెతుతున్నారు
పొద్దుల
తిన్నర
ఏం చేయట్లే మ్యాచ్ ఉంది అంటే పోలే ఎండ కో ఏతన్నం సరీ ఈ కాళైనా చేద్దాం పట్ట అని చెప్పేసి చేతనం
మొన్న
ఇందాకల ఒక తాతకి మాట్లాడిచ్చిన ఫోను
మున్న ఏం చేస్తాండు
మున్న వన్నడు ఇంట్ల
ఓహో శృతి
శృతి ఇంటికాన్న ఉంది నేను ఇంటి వచ్చినా కైదక్కల ఇంటికాడి వచ్చిన
ఉహు మాట్లాడుతుందా శృతి అంతోటి ఇ వస్తుంది ఇటంటే శృతి
రేపు ఏమో ఇగ వస్తుందంటే అది బత్త ఉన్నాది గా
బియ్యం కొంచెం పంపుతావా బియ్య రేపు రేపు ద వా వద్దామని న్నటురకపోతే మన బియ్యం గియం ఏసుకొని
శుృతి తీసుకురావచ్చు మరి అదే ఫోన్ చెత్తా సాయంత్రం అట్లా ఫోన్ చేత్త లేదంటే కొద్ది ఆగు వత్తే రేపు వత్తడంటే మరి నీకు ఫోన్ చేత్త వత్తావ అయిందనే
రేపు వత్తదంటే సరే ఫోను చేయాలి ఉ
లేదంటే బస్సు కొత్తదంటే బస్సు దగ్గర అది త బియ్యము మూట ఏసి అ టికెట్ ఇత్తే
ఉ
ఉంటాది గిట్ల తీసుకొని వస్తుంది మళ్ళీ మీరు అడికి రావాలి క
ఉ రేపు బస్సు ఒకవేళ అడుగు వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంటే చూడు లేదంటే నేనే వస్త ఇగా పైకి నేను ఎత్తుకోలేను పొద్దున వచ్చి ఎత్తుకొనెత్తే అయిపోతది
ఆ
ఒ పనయిపోతదిగా ఓకే డౌల్ దర
అంటే నిన్న కూడా ఇట్లనే ఫోన్ చేసిన అంటే ఇంటి దగ్గర ఉంటారుగా ఆగిలి గారు
ఎంత పడ్డయి కాల్ రికార్డింగ్ అయింది ఎన్ని కాల్స్ మాట్లాడాలి ఇట్లా
ఇరవై అవుదువా
ఆ
ఇరవై కాళ్ళు మాట్లాడాలి మొత్తం ఫోన్ చేసి ఇప్పుడు నువ్వు నీది అయింది చూసినవ నాకు ఫోన్ చేసినవ్ ఎమ్మటే కట్టయింది
ఆ
అవి అట్లా చేయొద్దు ఇప్పుడు నేను ఫోన్ చేస్ ఆ అంటే డైరెక్ట్ ఎనిమిది తొమ్మిది నిమిషాలు నాది కూడా కట్ అయింది అంటే ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినప్పుడు పైన వత్తాంది చూసినావా ఇప్పుడు కూడా చ్చనాల విఓపి కాల్ అని
కొన్ని కాల్స్ అట్లనే కట్టయితున్నాయి రా నాకు ఇప్పుడు మళ్ళీ నువ్వు కనెక్ట్ అయేదాకా మళ్ళీ ఇ అంటాను నేనేందో ఫోన్
ఇదంతా వాడి అయితే ఒకటి పది కాలు పోయినాయి వాడి వేస్ట్గా అది
కాల్స్ మరి ఎట్లా కనెక్ట్ అయితన్నాయి మరి పెండింగ్ పడదా రా
పెండింగ్ అంటే ఇరవై పడితే పడితే కర అంటే ఇరవై కాలు చేసి ఒకటేసారి సబ్మిట్ ఎత్తో ఏ వాడత ఇప్పుడు అక్కయి అక్కయి ఎనవై నాలుగు రూపాయల ఎందుకు వచ్చినాయి అని అర్ధం కాట్లే
ఉ పోనా హైదరాబాద్ కి పోతన్నావ
పెళ్ళి హైదరాబాద్లోనో ఇటు ఉప్పరపల్లినో ఏం తెలవదు
ఉహు ఎప్పుడంట పెళ్లి
ఇప్పుడు కాదు ఇంకా లగ్గ పెట్టుకునేది శ్రీరామునవమి గా
అబ్బాయి ఏం చెత్తండు అంట రా
ఆ బాబు ఈ హోటల్ మనేేజ్మెంట్ తిరిగ పరిచయం మాకు తెలుసు
ఉ
అప్పుడప్పుడు కలుతూ అంటే కలిస్తాడంటే ఎట్లా అంటే మాట్లాడత నేను అప్పుడప్పుడు
ఉహు
కనవడు
సడన్ గా అయింది ఏంది సడన్ గా ఎంగేజ్మెంట్ ఏంది ఎట్లా ఒప్పుకున్నారు
ఆ ఎప్పడినుండో అది ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాలు పిన్ని తొమ్మిది సంవత్సరాల అప్పుడి నుండి అంట మరి
అదేలే ఒప్పుకున్నరుగా ఎట్లగాయితే ఏంది ఒకటైతే అయిపోయింది ఇంకేంది
ఆ
అయిపోయిందిగా పెళ్లయితే అయితది
ఉ
పోలే మిమ్మల్ని పిలవలే
పోలే పోలే పిన్ని బర్తుడే ఈయాల
హుమ్ కే విష్ చేసినవా
మెసేజ్ వెడుత నేను స్టోరీలు పెట్టను
గంట అయితాంది పెట్టి ఏ రిప్లై లేదు చూడాలా ఎక్కడైతదో పెళ్లి ఉప్పరపెల్లో ఇటో హలో హలో
ఓరినియమ్మ
ఉ హలో చెప్పుద్వా
ఏంది ఏంది పెట్టలేదు అంటున్న
ఆ
గా
నీ వాయిస్ స్ట్రక్ అయితాంది
ఏంది స్ట్ర
పెట్టలే మరి ఏమో మరి మనకు తెలువదు రమ్య పిన్ని పెట్టింది.
ఏమైంది
చీల్ పిన్ని అయితే పెట్టింది, రమ్య పిన్ని పెట్టిందో లేదో తెలువదు. ఏమో మరి ఏందో కూడా అర్థం కాదు వాళ్ళది. హలో హలో